హలో
బాగున్నారా అక్క
బాగున్నం అక్క మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అక్క ఏం చేస్తున్నారు
ఏం లేదండి నార్మల్గా వాకింగ్ చేస్తున్నామండి
ఈ టైమ్ లోనా
ఖాళీగే ఉన్నాను అందుకని ఊరికే జస్టు అలా వావ్ వాకింగ్ చేస్తున్నాను అంతే. వాకింగ్ అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అట్లా ఏం చేయను నార్మల్గా నడుస్తున్నానండి అంతే.
ఆహా
ఆ
ఉ
మీరు అండి ఈ రోజు ఏవైనా పూజ ఏమన్నా చేయాలా.
ఆహా అట్లా ఏం చేయము ఈ రోజు అసలు ఏం చేయిము.
ఎందుకు ఈ రోజు అమావాస్య కదండి
అయినా మేము చేయ్యమండి కొద్దిమంది చేస్తారు.
ఉహు అంటే ఈ రోజు అదేమో చెప్పారు కదా వంద శివరాత్రులు కలిస్తే ఈ రోజు అంత మంచి రోజని చెప్పారు కదా ఇన్స్టాగ్రామ్లో.
ఉ చెప్తారు పిల్లలకి దిష్టి దిస్తే మంచిది ఉప్పు కళ్ళు ఉప్పు తెచ్చుకుంటే మంచిది. ఆ
ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చెప్తారు కదండి ఇవన్నీ మీకు నిజమే అనిపిస్తుందా.
యాది నమ్మనండి ఇద్దో మా ఊర్లో పూజారు వస్తారు ఆయన అడుగుతాం అంత వరకే గాని.
ఆ
ఈ యా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇవన్నీ ఫేకే యండి ఇయో చెప్పలేం ఫేక్ అంటే అన్ని చెప్ ఫేక్ అని చెప్పలేం ఏదో ఒకటి నమ్మచ్చు అంతే మనక్ కి అనుకూలంగా కనిపిస్తాంది ఆ సిచ్యువేషన్ అనిపిస్తాంది అని ఏదైతే నమ్మచ్చు ఇవన్నీ ఆడ నమ్ముతావండి నమ్మలేమ్.
ఆ ఎట్లా అంటే అే నేను మొన్న కూడా జస్ట్ ఎప్పుడు అంటే ట్వంటీ సెవెన్ లేదంటే పోయిన వారం గురువారమో శుక్రవారమో ఇదే మాట అన్నారండి
మ్
ఏమని అంటే వంద శివరాత్రులు కలిస్తే ఈరో అంతా పవిత్రమైన రోజు అని అప్పుడు అన్నారు ఆ గుసు గురువారం రోజు
అవునా అండి
తర్వాత మళ్ళీ నిన్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఈ రోజు అమావాస్యా ఇది ఏది శివుడు పుట్టిన నక్షత్రం అంట
అవునవును
మ్ మళ్ళీ కూడా అదే స్టోరీనే చెప్తున్నారు అయితే ఏది నమ్మాలో ఏది ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు అసలు
ఇంట్లొ ఈ రోజు అమావాస్య నేను చూసిన దాంట్లో నిన్న ఈవినింగ్ నిన్న సా నిన్న సిక్స్ కే స్టార్ట్ అయిపోయిందంట
ఆహా అవునవును స్టార్ట్ అయింది బట్ వాళ్ళు చెప్పినది
మ్
మ్ అంటే డైలీ ఏదో ఒక స్పెషల్ ఉందని చెప్ తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అయితే అది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావా లేదండి అసలు
ఆ అది మెయిన్ థింగ్ అసలు మనం ఒకటి నమ్మాలంటే ఎన్నో ఉండాలి ఎన్ని చెప్తారో ఇప్పుడు ఆడ ఏం జరిగుండదు కానీ ఏదో జరిగినట్టు చెప్తారు
ఆ అవును
ఆడ అంతగా జరిగినా గూడా కొన్ని విష్ చాలు ఆ ఏం జరిగింది లేండి ఏం జరగలేదని చెప్తారు.
మ్ కొన్ని విషయాలు ఎట్లంటే వాళ్ళు నమ్మే టట్టే చెప్తారు అది నిజమేనేమో అని మన మైండ్ ఫిక్స్ అయిపోతూ ఉంటుందండి
మనం కూడా ఏదైనా భయపడతాము అమ్మో ఇది ఈ టైమ్ లో ఇట్లా చేయాలి అట్లా చేయాలి మనం చేయకపోతెమే అది ఇదని టెన్షన్ వస్తది
అవును
మ్
మీరు నార్మల్గా అమావాస్యకి పౌర్ణమికి చేయరా అయితే పూజ
ఆహా నేను చేయనండి మ్ అసలు పిల్లలకి గాని మేం గాని తలస్నానం కూడా చేయం ఇక్కడ మేం చే అంటే మా పెద్దవాళ్ళు ఎట్లుంటారున్నారు మేము అంతే ఉన్నాం అంత వరకి కొద్దిమంది చేసుకుంటారు అమావాస్ స్ పూజ మంచిది అమావాస్యలే ఇప్పుడు వచ్చి అప్పుడు అమావాస్యలు అంటేనే అ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు బయటికి పోయే వాళ్ళు కూడా కాదు
అ అవునవును
ఇప్పుడు ఎవరండి ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అసలు ఏం లేవన్నీ పట్టి వాళ్ళు అవసరమా అనే వారు
ఆ బట్ నేను కూడా అంతే ఇపు ఇప్పుడు అంటే కొత్తగా అంటే అమావాస్యకి పౌర్ణమికి పూజ చేస్తున్నాను చేస్తే మంచిదని చెప్ప ప్పారు అందువల్ల చేస్తున్నానండి
మ్ నేను ఏది పట్టిచ్చుకోనండి
మా అత్తమ్మ వాళ్ళయితే తలస స్నానం చిన్న పిల్లలకి చేపించద్దండి నేను చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు గూడ తలస్నానం చేయొద్దని కొందరు చెప్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కంపల్సరీగా తలస్నానం చేయాలి ఆ రో చెప్తూ ఉంటారు
అది మీ మీ మీలోనే డిఫరెన్స్ తెలుస్తంది చూడు మీ అత్త వాళ్ళు ఒక మీ అమ్మ వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు అది అదే అ ఇప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళ అమావాస్యకి అయి ఏమున్నా బయటికి ప్రెగ్నెన్సీ వాళ్ళు పోకూడదు చిన్న పిల్లలలకు చేయకూడదు పెద్దవాళ్ళు స్నానం చేయకూడదు అమావస్య రో నాన్ వెజ్ తినకూడదు
ఆ
అని చెప్త ఉంటారు మనము ఇంకా దీపావళి అమావాస్య ఖచ్చితంగ నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా అ
మా మా సైడ్ లేదండి అమావాస్య దీపావళి అమావాస్యకి స్వీట్లు చేసుకుంటాము
ఉ స్వీట్ చేస్తారు ఇక్కడ స్వీట్ అంటే ఏదో చేసుకుంటారు చేసుకుంటే లేద ఆ రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటారు అయిపోతే కార్తిక మోసం స్టార్ట్ అవుతది కద
ఆహా
అందువల్ల ఓగోరు చేస్తారు ఇక్కడైతే మా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు
ఆ
ఆ కొదిమంది టౌన్లలో చాలా మంది చేస్తాంటారు పూజలు
దేవాలయాలు అట్ల ఏమన్నా ఉన్నాయా అండి
రీసెంట్ గానే రాముడి గుడి క కట్టేసారండి మా ఊర్లో బాగ పెద్దది
ఊ అంటే సీతారాములు
ఆ సీతారముల్ది
ఆహా
విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇంకా మా చుట్టుపక్కల ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ శివుణ్ణి ఫేమస్ కొత్తగా ఇప్పుడు రా తోనే శివున శివా శివాలయం అసలు ఇంత కూడా సిమెంట్ టచ్ ఇసుక టచ్ లే మొత్తం రాయి
రాయితోన
అవునవును
అంటే మొత్తం మీ ఊర్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నార
ఆ
ఆహా
మా చుట్ మా పక్కన ఉండే ఊరికి అంటే మా తో తోటలు దగ్గరలో ఉంటాయ్ అన్నమాట
ఆహా
ఇప్పుడు ఊర్లో అయితే చిన్న పిల్లలకి అది ప్రొద్దున్న మిషన్ పెట్టి అదంతా దుమ్ము అంతా వస్తా ఉంటది కద
అవునవును
ఆ ఇప్పుడు ఏవి కొద్దిమంది కో పంటలు చేయనోళ్ళు ఉంటారు కదా చేయలేని వాళ్ళు
అవును
అట్లాంటి చోటు షెడ్ లాగా వేసి అక్కడే చేస్తా ఉంటారు వాళ్ళు పని వాళ్ళు అక్కడ నుంచి వస్తారు కొన్ని ఏదో ఊరు నుంచి వస్తారు దూరంగా
మ్మ్
వాళ్ళు తోట్లల్లోకి ఎప్పిచ్చుకొని ఆ రాతికి అంతా డిజైన్ చెక్కి నీటి గా
మ్మ్
అట్ల చేస్తారు వాళ్ళు
అయితే మీ ఊర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి
ఆ ఉన్నాయండి పా ఐ అంటే ముందంత లేవు ఇప్పుడు రీసెంట్ గా కడుతూ ఉన్నారు
హ్మ్ హు
మ్మ్ మీకు
మాకి అన్ని దేవాలయాలు ఉన్నాయండి మా ఊర్లోనూ, అంటే పెద్ద పెద్దగా కాదు చిన్న చిన్న గుళ్ళె అయినా, అన్నీ మతాల వారు ఉన్నారు మా ఊర్లో
ఆ
అన్ని మతాల వారికీ సంబంధించిన దేవాలయాలన్నీ ఉన్నాయి
అవున్లేండి మా ఊర్లో ఏం లేదండి ఒద్దు శివాలయము ది ఇదే ఆంజనేయస్వామిదీ, ఆ తర్వాత రామ సీతారాముల్ది, నాగులు కట్ ట అంటారు గదా ఆ నాగుల్ కట్ట
మసీదు ఇట్లేం లేవా
ఆహా అట్లా ఏం లేవండి మ మా ఊర్లో వాళ్ళు లేరూ అందులో ఇంగ ముస్లిమ్సు లేరు మళ్ళీ ఆ తర్వాత క్రిస్టియన్సూ లేరు మా పక్కన ఊర్లో ఉన్నారు వాళ్ళు అక్కడే వాళ్ళే చేసుకుంటారు అక్కడే ఊమ్ మే మా వాళ్ మా ఊర్లేకి వాళ్ళు లేరు వాళ్ళు లేరూ అందులో మసీదులు గూడా లేవు
ఆహా ఇంకేంటండి వెదర్ అంతా ఎట్లుంది మీ ఊర్లో
ఏమండీ వర్షాలు లేవు ఏం లేవు ఎండలు ఎక్కువ అయిపోయినాయి
ఆ
ఆ దాని వల్ల ఇబ్బంది పడాల్సి వస్తా ఉంది మ్మ్ వర్షాలన్నా ఉంటే కొంచెం వాతావరణం చల్లబడుతాది
అవునవును
అవి లేక ఇంకా ఎక్కువ అయిపోయినయ్ ఎండలు ఎండలు ఎక్కువ అయిపోయినాయి అందులో ఈ మంత్ లో వర్షం పడకోకుంటేనా ప్రతి ఒక్కరి పత్ తో తోటలూ అందరివి అయిపోతాయి, అందరివి విరిగిపోతాయి తొందర తొద కూలోల్లను పిలిచి పిలిపిచ్చుకొని అందరు పీకేసుకుంటారు అంకా వా అంటే ఓ త్రీ ఫోర్ వీక్స్ కి అందరూ ఖాళీ అయ్యి ఇంట్లో కూచోల్సిందే అండి
అంటే ఎక్కువ మీ అయితే పత్తి వేస్తూ ఉంటారా అక్కడ
ఆ ఈ ఈ టైమ్ లో అంత అందరూ పత్తే అండి
ఊహు, ఇప్పుడు వర్షం వస్తే ఎట్ల అండి ఇబ్బంది అయిపోతుంది గదా పత్తికి
ఏంటో ఇబ్బంది ఉండదండి
అంటే అది నానకూడదు కద అండి
ఏం గాదు అయేం కిందికి ఏం పడిపోదు గదా పత్తి ఒకవేళ వర్షం ఈ రోజు పడిందనుకో రేపు కొంచెం ఎండ కాసినా పత్తి తొందరగా ఆరిపోతాది
అవునా అంటే బ్లాక్ అయేది అట్ల ఏముండదా
అట్లా ఫస్ట్ కాపు అయితే అయితాది అందరు ఫస్ట్ స్ట్ కోత కోసేసారా ఇప్పుడు సెకండ్ కోతకి అసలు ఏం కాదు పైన పైన ఇరిగింటాది పైన పైన పెట్టాల్సిందే
అవునా ఫస్టుక్ మాత్రమే వర్షం పడితే ఇబ్బంది అవుతుందా
అవునవును ఫస్ట్ దానికైతే
ఊ ఏమో అండి మా సైడ్ అయితే ఎక్కువ వేయరు ఆ పంటని
ఊమ్ ఇక్కడ ఏమంత అనిపీదూ అందులో ఫస్ట్ కోతకి దాదాపుగా వర్షాలు ఏం పడవు గ తొందరగా కోసేస్తారు కోయడం గూడా
ఆహా
ఊ అందువల్ల ఏమంత ఇబ్బంది అనిపీదు అయితే గానీ వ ఎండలు భారీ కాస్తున్నాయండి మా సైడు
ఉమ్ గిక్కడే మేంటలు ఏం లేవు బట్ వర్షాలు వస్తలేదండి ఇక్కడ అందరూ వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ
ఉమ్ ఇక్కడ బానే ఎండలు గాస్తా ఉన్నాయి
ఆవును
బాగనే అయిందండి అసలు చిన్న పిల్లలందుకు బైయ్ మిస్టేక్ ల చెప్పులు యేసుకోకుండా పోతే ఇంకా పిల్లలు అల్లాడిపోతారు
అంత ఎండలు ఉన్నాయండి ఇంగా
అవును బాగాస్తున్నాయి ఎండలు
ఓ ఓకే అంటే రీసెంట్ గా మేము గూడా వెళ్ళాం గాని పల్లెటూర్లకి అంత ఎండే అనిపియలేదండి ఇక్కడ గూడా సేమ్ బెంగుళూరు వెదర్ ఎలా ఉంటుందో అలానే ఉంది
ఉమ్ హూ అంటే చెట్లు ఉండే వాళ్ళకి అంత అనిపియదు గాని ఇప్పుడు ఇంటి పక్కన చెట్లు లేకపోతేనా బండల హీటు రోడ్డు హీటు ఎక్కువ అయిపోతది ఉండే వాళ్ళకి చెట్లు ఉండే వాళ్ళకి కొంచెం చెట్టు కింద కూర్చొని కొంసేపు పడుకొని అట్లయినా ఉండొచ్చు కానీ ఇప్పుడు భలే కష్టం గ ఉందండి. ఊమ్ సరే ఓకేలేండి.
ఓకే అండి
ఉ